హలో ఆ సిస్టర్ వినిపిస్తుందా హలో,
రా
మ్మ బాగున్నాను సి స్టర్ తిన్నారా ఆ సిస్టర్ తిన్నాను తిన్నాను సిస్టర్.
ఏం చేస్సున్నారు
ఏం చేయడంలే సిస్టర్ ప్రజెంట్ ఖాళీ గనే ఉన్నా
మరి ఏం చేసారు స్పెషలు
స్పెషల్ తెల్ వార్ తు రైస్ చేసాను, పప్పు, సాంబార్ చేశాను, సిస్టర్ అంతే ఇంకేం చేయ్యలే. హుం
ఏంటి సిస్టర్ ఎక్కడికి ట్రిప్ కి అలా వెళ్ళలేదా
ఎక్కడికి వెళ్ళలేదు మా సిస్ సిస్టర్ వాళ్ళ ఊర్ కొచ్చాం ఇప్పుడే
ఓకే హ్మ్ ఏమన్నా ఫేర్వెల్ స్పెషలా
ఏ రోజు ఏముంటంది సిస్ స్టర్ మండే కదా ఈరోజు నాన్ వెజ్ కూడా ఏమి తినను. ఇల్లంటే ఏం లేదు మీరేం చేశారు తెల్లవారితో
నేను ఏం లేదు హ్మ్ వై ట్ రైసు, మ్యాంగో చట్నీ రస్. కొన్ని చేసినా
ఓకే
లేదు సిస్టర్ లాస్ట్ వీక్ బోయ కొండకి వెళ్ళేసి వచ్చాము కొండకి వెళ్లేసి వచ్చాము అలా ఇప్పుడు నెక్స్ టు మంత్ జూలై లో అట్లా ఏమన్నా ట్రిప్కి వెళ్ళాలి సిస్టర్
ఓకే
వన్ డే ట్రిప్ కన్నా వెళ్ళాలి లేదా కొంచెం ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ లాగ ట్రిప్ అన్నా వెళ్ళాలి ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ మహారాష్ట్ర సైడ్ షిరిడీ ఉ ఇలా అదే జూలై లో షిరిడీను మరి పండీపురము కొల్లాపూర్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను
ఓకే
కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ కదా ఉంది కదా సో అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను
మ టెంపుల్స్ అయితే బా చూసారనమాట
ఇంకేంటి సిస్టర్స్
టెంపుల్ లు బాగా చూసారనమాట మీరు అయితే
వాయిస్ బ్రేక్ అవుతాంది సిస్టర్
ఇప్పుడు
హు హు ఇప్పుడు వినిపిస్తుంది
టెంపుల్స్ కి బాగా వెళ్తారనుకుంటా మీరు టెంపుల్స్ కి టెంపుల్స్ కీ బాగా వెళ్తారు అనుకుంటా మీరు ట
ఆ అవును సిస్టర్ మేం టెంపుల్స్ ఎక్కువ ఆ అవును టెంపుల్స్కి ఎక్కువ వెళ్తాం సిస్టర్ ఉ ఉ టూ ఇలా టెంపుల్స్ కి ఎక్కువ వెళ్తాను అట్లియాస్ట్ ఇయర్ కి ఒక త్రీ టైమ్స్ అయినా వెళ్ళాలి
ఉ ఉ మీకు దగ్గరగా ఏ టెంపుల్స్ సిస్టర్ ఉండేది
మైన్ టెంపుల్ ఆ మైనింగ్ టెంపుల్ నాక్ దగ్గరగా అంటే మైన్ టెంపులా లేకపోతే నార్ మమల్ మన ఊర్లో టెంపులా
గా ఉండే టెంపుల్స్ ఏమ ఉన్నాయి
ఫేమస్ గా ఉండే టెంపుల్స్ అంటే తీసుకోనండి అంటే అక్కడికి వెళ్ళాలంటే మాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మె చలా వెళతే మ్యాక్సిమ వన్ అండ్ హఫ్ అవర్ బడుతుది మ ఇస్ కన్ లో మా
కను
ఆ అ ఎక్కడ ఏం సిస్టర్
మాకు కూడా దగ్గరగా ఉండేది ఇస్కాాన్ టెంపుల్ ఉంది
ఆహా
మా ఇంటి మా ఇంటికి ఎ కంటే దగ్గర
హ
ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఒక
అంటే ఇస్కన్లో వచ్చేసి మా డాడీ
ప
ఇస్కాన్ లో వచ్చేసి మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారనమాట వైష్ణవస్ వాళ్ళు
ఓకే ఓకే
హ సో మాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు టు వేసుకని వెళ్ళడం అంటే
బాట్
నిమ్ తిలక్ పెట్టుకని తోలిసి సిని మళ వేసుకొని ఎంత వెళ్తాము ఇసుకనికి వెళ్ళేటప్పుడు
ఓకే ఓకే
అ అ లేకపోతే తిలక్ తిలక్ పెట్టుకో కుంటే మళ్ళీ తర్వాత తులసి మాల వేసుకోకుంటే ఇంకా మా మామ అంతే ఇంకా పెద్ద క్లాస్ తీసుకుంటాడు అసలుకు ఒక్కసారి బుక్ అయిపోయి అంటే మాక్సిమం ఒక టూ త్రీ అవర్ వసింగా పక్క కదలను కూడా కదలము హ ఫుల్ ఇంకా దేవుని గురించి చెప్తనే అంటాడు మనం అదా హ వదల్డు ఎంత మా వదలడు చాంటింగ్ చేయండి బుక్స్ చదవండి అని చెప్తూనే ఉంటారు
ఉంటుంది చదవాలేగానీ మహాభారతం
ఇడు వెళ్ళాలి మేము ఎప్పుడైనా ఇస్కాన్ కి ఇక్కడ బెంగళూరు లో రెండు ఇస్కాన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి రాజేజ్ నగర్ లో ఇంకొకటి వచ్చేసి కనక్పూర్ లో ముందు రాజేజ్ నగర్ లో మా వాళ్ళు
ఓకే
ఇప్పుడు కనక్కి షిఫ్ట్ అయ్య అక్కడికి వెళ్ళిపోయారనమాట ఇప్పుడు అక్కడికి పిలుస్తున్నారు వెళ్ళేసి రావాలి ఎప్పుడైనా ఇప్పుడు ఇంకా రత ఇది పూరి జగన్నాథ్ తీద్ర యాత్ర వస్తుంది కదా అప్పుడు జరుగుతది అప్పుడు పోయి రా వెళ్ళి రావాలి
బెంగళూరులో చూడ్డానికి ఫుల్గా ఉంటాయి సిస్టర్ ఓపిక ఉండాలా అయితే
హు చ అదేమో కరెక్టే ఏ సిస్టర్ చాలా ఉన్నాయి అసల్క్ బెంగళూరులో అయితే లెక్కలేనన్నీ ఉన్నాయి కానీ ఇంకొకటి ఉ లేదా హెచ్ఎస్ర్ అలె వీట్లో ఆ ఇంకొకటి ఉండేదా హెచ్ఎస్ఆర్ విట్ లో పూరి జగన్నాథ్ టెంపులే ఉంది సేమ్ పురి జగన్నాథ్ లో టెంపుల్ టెంపుల్ ఎట్లా ఉందో సేమ్ అదే టెంపుల్ ఇక్కడ కూడా ఉంది హ
ఇది కోలారు కూడా దగ్గరే కదా బెంగళూరు నుంచి
హ అవును సిస్టర్ హు కోట్లిలింగలు మా మదర్ వాళ్ళ ఓన్ఊరు సొంతూరు అది
కోలార
హు
బాగుంటుందని సిస్టర్
అక్కడ మా పెద్ద వాళ్ళ ఆ అక్కడ మా పెద్దయ్య వాళ్ళు కూడా ఉన్నారు మా డాడీ వాళ్ళు అన్న వాళ్ళు ఆల్మోస్ట్ మా వాళ్ళంతా కర్ణాటక ఆ కోలరు మాది ప్రాప్ల మా మమ్మీ మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు ఊరున్న మా మమ్మీ సొంత త్త ఊరు కోలార్ డిస్ట్రక్ట్
ఓకే బాగుంటుంది కదా మాక్సిమం ఎంత ఉంటుంది సిస్టర్ అది దూరము
ఆ మామూలుగా ఒక బస్ లో అట్లా అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లో వెళ్ళిపోతాం కోట్లింగల్కి
ఓకే కొ లింగాలు కూడా పెద్దది కదా చిన్న లింగాలు పెద్ద లింగాలు ఇంకా పెద్ద లింగాలు కూడా ఉంటాయి కదా
ఉ అవును మీకు ఫొటోస్ సెండ్ చేస్తాను స్తాన్లేండి
ఓకే
ఉ వెళ్ళిస్త్రాండి ఎప్పుడైనా బాగుంటది అక్కడ మా కోట్లింగాల్లో మా పెద్దయ్య వాళ్ళది అంగడి కూడా ఉంది అంగడి కూడా వేస్త ఉన్నారు ఆ వెళ్ళ తలాండడి బా ఉందిీ విసా
ఓకే వెల్తమ్ వెళ్ళాల్సి ఇస్తారు టెంపుల్ చాలా వెళ్ళాల్సిన విజయవాడకిా వెళ్ళాను నేను కను పక్క దర్గమ్మ గుడికిే
హ
బిఫోర్ మ్యారేజ్ వెళ్ళడమే ఆఫ్ట లవ్ మ్యారేజ్ ఇంకా ఎక్కడికిరళ
ఓకే ఓకే నేనేం లే సెస్టార్ బిఫ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇతర గడమే అంతాన అంత
మా బొడ్డోని పెట్టుకొని ఎక్కడికి జర్నీలు చేయలేము ఇంకా అందులో ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ కదా ఎండలే చాలా విపరీతంగా ఉన్నాయి
హ
మీకు బెంగళూరు లో క్లైమేట్ చల్లగానే ఉంటుంది ఇప్పుడు
చల్లగా ఉంటుది బాగా ఉరోజు జలి ఒక రోజు వాన పడుతూనే ఉంటది అంత కూడా కుతుర్పోతే డైలీ కూడాడ బర్తది హ హ ఆ
ఇక్కడ అలాగాదు ఎండల విపరీత తంగా బిబస్స్తంగా దగ్గ దగ్గర ఫార్ త్రీ ఫార్టీ ఫవ్ గ్రీస్స్తా చంది ఎంండ
న్న ఎండాకాలం వస్తే మన ఆంధ్రాలో చాలా ఘోరం లేదు సిస్టర్ సలుకి ఉహ్ చాలా గోరం అసలు కూలర్ ఇది వేసుకున్న తాటుకోలేక పోతునం. సరే ఉహ్ మా హస్బెండ్ అయితే కూలర్ తెచి ఆసినాడు కాసేపు. మేము వెళ్తే ఇగ తట్టుకోలేమో మాక్క తాడ్ అసలు అనుభవించింది నాకేమో బా అవుతా అని ఆ
హమ్
వెళ్ళాలి ఈ వీక్ సండే వెళ్ళాలి సిస్టర్ ఊరికి అదే చెప్పాను, మా మా హస్బెండ్ వాళ్ళ మా వాళ్లు ఊరు ఫెస్టివల్కి పిలిపించాడు
ఓకే
వెళ్ళేసి రావాలి ఏ
చాలా అంటే ఏసీ ఉన్ డల్ అది లేకపోతే అట్లీస్ట్ కోలాలన్నా ఉండాలి. లేకపోతే అసలు ఉన్ ఉండలేము
ఉహ్ కష్టం హహ లేదండి చలంబరి చికోరణ్ భరించాలంటే
ఇంకా ఈ ఈ ఈ నెల కదా మళ్ళీ తర్వాత ఇంకెట్లా వానాల కాలమే
అంతే అంతే జూన్ ఒకటే జులై నుంచి స్టార్ట్ అయింది అ కూడా ఎండలు
అంతే మళ్ళీ పిల్లలకి ఎట్లా స్కూల్ల్లో తెర్ చేస్తారు
హ్మ్మ్ ఈ మంత్ ఎప్పుడు ఏ జూన్ లోనే కదా సిస్టర్ స్కూల్స్ ఓపెన్
జూన్ ట్వెల్వ్
ఆ సిస్టర్
పన్నెండు పన్నెండు
ఆ ఎప్పుడు అంతే జూన్ ట్వెల్వ్ థర్టీన్ నుంచి ఓపెన్ లే ఏంటి ట్వెల్వ్ థర్టీన్ నుంచి ఓపెన్స్ కూల్చి
కోసం ముందుగానే ఓపెన్ గవర్నమెంట్లో అయితే మామూల్గా టైమ్కే ఓపెన్ చేస్తరు.
ఓకే ఓకే ఓకే సిస్టర్ సరే సిస్టర్ ఉన్నండి సిస్టర్ నేన్ కాల్ చేయనా మ ఏ హలో మ్ మళ్ళీ కాల్ చేస్తాను సిస్టర్ మ్ ఓకే బాయ్